ఆ
మే మధ్య ఇప్పుడు ప్రిపేరింగ్ కాల్ అని వచ్చిందిమే నాకు నీది లిఫ్ట్ చేసిన తర్వాత
అ
ఆ ఇట్టనే సాయన్నయ్యకి జెస్తే వచ్చింది అంతవరకు వెయిట్ చేయొచ్చు కదా
ఆ
నేను జేస్తే కట్ చేసి పాడేసింది
ఆ
నాకు జేస్తా అనింది సర్లే మే చెయ్ అన్నానా చేసింది మాట్ మాట్లాడాలి కదా ఏమ్ వినిపించట్ల మళ్లీ వేరే కాల్ మాట్లాడుతుంది నేను నీది కట్ చేసా మళ్ళీ కాల్ చేస్తే వే వాడు అస్మిత్ ఫోన్ చేసి ఆ అబ్బాయిదేత్తి మాట్లాడుతుంది
ఆ మాట్లాడుతుంది తర్వాత నేను నార్మల్ కాల్ చేస్తే ఇంక అది వచ్చింది ఇంక తర్వాత చేయాలి కదమ్మే ఇంతవరకు ఫోన్ ఫోనే చెయ్యలే నాకి
ఆ ఇందాక నేను ఫోన్ చేస్తే నా పరిస్ పరిస్థితి బాగాలేదు నా పరిస్థితి ఎట్టెట్టో ఉంది అని అంటుండే నీ పరిస్థితి ఎ ఎట్ట ఉందో నాకేం తెలుసుమే ఏమైందని అని అడిగిన నేను
ఆ
నేను కూడా ఇదే అడిగా మే బిజీ వస్తుంది కాల్ బ్యాక్ చేయ్యాలని లేదా ఎంత ఎంతసేపు అయింది నేను ఫోన్ చేసి అని అడిగ
ఆ
నా పరిస్థితి బాగలేదు మే అని చెప్తుంది
అబ్బా
అందరి పరిస్థితులు ఏమన్నా
మే ఆ మొన్న మొన్న రాత్రి తొమ్మిదిన్నరకు ఫోన్ చేసింది మే నేనే ఈవినింగ్ చేసినాలే నేనే చేస్తే లిఫ్ట్ చెయ్యల వేరే కాల్ వేరే కాల్ అని వస్తుంది చె ఇంకా రిటర్న్ కాల్ చేయలే తొమ్మిదిన్నరకి ఫోన్ చేసింది నేను చూసుకోలే తర్వాత చేస్తే ఏమే అంటే డల్గా మాట్లాడుతుంది ఏమైంది మే అంటే ఏం లేదు తలనొప్పి అంటే సర్లే పడుకొ అంటే ఏం చెప్పు అంటది మల్లా ఏం లేదులేమే పడుకోలే అయితే అని చెప్పినానా ఆ అన్నాకా మళ్ళీ నిన్న హైమ చెప్తుంది నాకి తొమ్మిదిన్నరకు హైమకు ఫోన్ చేసి నంటా నాతో మాట్లాడలేనాక ఆ అని హైమాకు రాత్రి తొమ్మిది అన్నకు ఫోన్ చేసి నేను కావల్సి కన్నా ఎత్తలేదు నేను ఫోన్ చేస్తే దాన్ని మీకెందుకు అంతకోవాని హయమంటుంది ఆ నాకు అర్ధమైంది జుడు నేను చేస్తా అతే ఇంక తలనొప్పిది అనిది మళ్ళీ ఆమకి చేసి ఏం ఊరికనే చేసిన మాట్లాడు కార్యాలు చేయ అంటుంది అంటఆ పిల్లె
ఆ తల్నొప్పున్నది
ఏంగ ఆ పిల్ల ఆ ఎత్తలేదంట అట్లా కాల్స్ కన్నా మళ్ళీ మరుసటి రోజు చెప్తుందంట ఫోన్ చేసి ఆ నేను ఎత్తలేదు కాల్స్ కన్నా రీల్స్ చూస్తున్నాను నేను ఎందుకు ఎత్తాను నేను చేసినప్పుడు ఆ పిల్ల చేయలేదు నేనెందుకు చేస్తాను ఫోన్ నేను ఎందుకు ఎత్తుతాను అని, అని ఏంది అమ్మి ఇట్ట ఇం అంట కదా నాతో మాట్లాడడానికేమ లేదు ఆ పిల్లతో అతే ఈ ఊకనే చేసిన అన్న వంటనే అంటే లేదు విజ్జి ఆ పిల్ల నే చేసింది కావాలంటే మీకు స్క్రీన్షట్ కూడా పెడుతున్నామ్ తప్పుతి నువ్వు అంటుంది ఇంక నిజమా ఆడ చెప్పింది ఇక ఎందుకు లేమే ఈ వుసారలేనిన్న నేనే ఇప్పుడుకి నేను మధ్యాహ్నం కాల్ చేస్తా ఇప్పుడు కాల్ బ్యాక్ చేయాల ఇప్పుడు కూడా ఇంగా
ఆయిందాన్నదా ఉజ్జి కూడా చేసింది ఉజ్జి కూడా కాల్ బ్యాక్ చేయలేదు నేను అంటుండే ఆ
మళ్ళీ నేను ఈవినింగ్ ఫైవ్కి కాల్ చేస్తే సాని కాల్ చేసిందని చెప్పిది నాకు
హ
ఆ చూడా మీకేమో చేసింది అయితే ఇప్పుడు కాల్ బ్యాక్ చేయాల
మూతి పగలు కొట్టాలి ఓ వె పింక్ ఉండదా సో రెడ్డు బయట ఇంకా మనం చేసాం కడుపుంట ఇందక కూడా నేను నేను మాట్ మాట్లాడమే ఫస్ట్ నేను మా మమ్మీతోటి మాట్లాడా అది నాకు కౌంటింగ్ తీసుకోవాల అది
తీసుకోలే నేను ఆ అమ్మికి జేస్తే ఆడ అసలు ఆ అమ్మి ఎత్తి ఆ అమ్మి ఏమొ ఎత్తిన అంటుంది నాకేమో ఎత్తలేదు జూపిస్తుంది రింగింగ్ అని బడింది
తేమొ నిన్న అట్టే చూపిస్తే టూ కాల్స్ పోయాయి ఇందాక ఆయమ్మితో మాట్లాడినప్పుడు ఒక కాల్ పోయింది ఆ మొత్తం టెన్ మినిట్స్ అయింది అదే డిస్కనెక్ట్ అయిపోయింది యెమ్మడే
ఆ టెన్ మినిట్స్ ఏ డిస్కనెక్ట్ అయితే ఏం గాదు
ఆ డిస్కెట్ డిస్కనెక్ట్ అయ్యాక రేటింగ్ అడుగుతది గదా రేటింగు అదేం అడగలే నా కది కౌంట్లోకి తీసుకోలే కాల్
అవునా
ఆ తర్వాత ఇంగ మళ్ళీ యమ్మడే నేను మళ్ళీ చేసిన
ఆ
చేసినాక అప్పుడు తీసుకుంది తర్వాత ఆపిల్లనే ఫోన్ జేసింది
ఆ
ఆపిల్ల ఫోన్ జేసి హలో హలో అంటుంటే యెడ హలో ఉంది
అదే మీకు జేసి ఆయమ్మి కి జేసిన ఒక్క కాలే నాది కరెక్ట్ కాల్ మే ఫస్ట్ డ్రీ జేసిన అది ఒక్కటే తీసుకుంది అంతే ఇగ అన్ని చేసిన కాల్స్ అన్ని వేస్ట్ పరమ వేస్ట్ అయినాయ్
అవును మాది గూడా కౌంటింగ్ తీసుకుంటుంది మే శుద్ధ వేస్ట్ మన కౌం
ఆ
కౌంటింగ్ బోయి
తీసుకుని వస్తున్నా అవును కాని దానికి మనీ పడవంటా పన్న కాడికి పడితే చాలు నాకు ఈ నాలుగు వందలు ఒకటి పడతయి అనుకుం
నాకైతే రూపాయి చూపి యట్లె అది వేరే విషయం నాకు ఒకటి గూడ జూపియదు
ఇంకా పర్ఫెక్ట్ గా అంటే ఈ రోజు నేను నీతో కాల్ మాట్లాడినాను హాయ్ మాత్రం నిన్న ఒక కాల్ మాట్లాడినా నీతో నిన్న ఒకటి ఈ రోజు ఒకటి త్రీ టూ కాల్స్ నీ తో ఆ పిల్లతో ఒకటి త్రీ కాల్స్ అంతే ఫర్ఫెక్ట్ ఇగ హైమ
ఇప్పుడు నీతో మాట్లాడితే ఫోర్ కాల్స్ మే ఫోర్ కాల్స్ పర్ఫెక్ట్ ఆ ఇది నీ తోటి త్రీ
మ్ మళ్ళీ చేసినాం అంజలికి
చెయ్యలే నేను ఆడ పొద్దునుంచి ఖాళీగా ఉన్నామే ని తో మాట్లాడినన పొద్దున ఇంగ తర్వాత పనిలో బడిపోయినా ఆయన్ని సాన్ని చేసి చేసింది గానీ మే కొంచెం పనిలో ఉన్నా అని జెప్పి మళ్ళీ జేచ్చలే అన్న ఇంగంతే ఆయమీ ఫోన్ జే
నే అవును నేనే ఏం జెప్పినామె నేను బిజీ ఉన్నాను ఆమీ చెయ్యి నేను మళ్ళీ జేస్తా నీకని జెప్పినా
అవును
ఆ నువ్వు జెప్పినాక నాకు జేయొచ్చు గదా
అదే గదా
నేను వన్ కి నేనే ఫోన్ జేస్తే సరే చెయ్యనింది ఆ వేరే కాల్ మళ్ళా దీంట్లో మాట్లాడుకుంటే మళ్ళా ఆ ఫోన్ ఎ త్తింది
అ టెట్ట ఇప్పుతరు ఏమ్ సచ్చిపోద్దా నోర్ ముస్కొని పక్కన బడేకా ఓ వాడికి బో ఇంపార్టెన్స్ ఇస్తదే కోపం దెప్పిస్తదే
మ్ పోతే పోయిందిపో ఒక కాలు ఉండింది ఒ ఒక కాలు గబ్బు లేపింది
ఆ అమ్మితో మాట్లాడిని అన్ని నకబ్బే నా అయితే
నావి కూడా అన్ని గబ్బే
ఐమంత గబ్బు మొత్తం
టైం అయింద చూడు
టైం అవలే
ఎంతుంది ఇంగా
సిక్స్ మినిట్స్ అయింది
మ్
మ్ ఇంగ ఆయిన కాడికి అయ్యా అయితేలే అనుకొని నేను సైలెంట్ అయిపోయా పొద్దున మా అక్క ఇకి ఫోన్ చేసినా నేను
ఆ
అది టూ టూ సెకండ్స్ అవ్వగానే కట్ అయిపోయింది ఎమ్మడే
ఎందుకు
ఎందు కట్టయింద తెలీదు ఎమ్మటే కట్టయింద అదొ కల్ బొయ్య మళ్లీ మా అక్కోళ్ల దాంట్లో కూడా ఇన్స్టాల్ చేసా ఆ యాప్
ఆ
ఉమ్ అది ఇంకా అంతే ఇంకా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి పెట్టాను
అమ్మా ఇడా చిక్కు పడింది నీకి ఇకు తన్ మై ఎదా
ఏం చేస్తున్నాడు మీ పెద్దోడు చిన్నోడు
ఇకిన చిన్నోడు ఉన్నాడు
చిన్నోడు ఎడాకి పోలేడులే
ఆమ్
ఆడుకుంటుడా చిన్నోడు పారేసువా లేేవా యాడ మాట్లాడుతున్నావ్ నువ్వు ఫోన్
ఏంది మే
ఆహా మా అక్క లేే
దుకుతూడు లే మే ఎంది నువ్వు నువ్వు చూస్తున్నావా పెద్ద కండ్ల వెనకలు ఉన్నాయా నీ ఏమైనాలు ను ఏనుకాలు ఉన్నాయి ఏ చలియనా ఇక్కడ దుబేది
అర్ధమైంది అర్థమైంది లేదా సెవెన్ ఎయిట్ మినిట్స్ అయ్యిందే ఇంకా ఒక టూ మినిట్స్ ఆ ఎందుకే గోడవా పడుతున్నావ్
జడా
జడా ఎత్తుడావా
ఆ
ఆహా
పట్టుకో తల్లి
సరిపోయింది ఇంకా ఇడికి నా చిన్న రాలాల అంటిడి మేము కూడా
ఎప్పుడొస్తంది
వస్తది మండడి వస్తుంది అంత ఈ నీళ్ళకి నల్లగా వస్తుంది మా చెల్లెలు
అవునా
నేను కూడా నల్లగా వస్తా అయినా వచ్చిన నేను మా చెల్లికి కావాలంటాం కా పీరియడ్స్ అయ్యి ఇంకా రాలా
ఆహా
ఆ ఇంకా మండే వస్తంది అంటే ఒకేసారి మా అమ్మ కూడా మండే వచ్చేస్తది
ఆ
అహా టూ డేస్ ముందనే ఉంటతా
ఏంది మా
ఉమ్ అప్పుడు వస్తది ఉమ్ అందరు అప్పుడే వచ్చేస్తారు రేపు అయితే మా అత్త వాళ్ళు వస్తారు అంట అదే మా పెద్దనాన్న వాళ్ళ చెల్లెలు వస్తది
అవున్ లే
ఆ రేపుటి నుంచి దిగుతా తలా ఒక్కొక్కర
వో
ఇల్లు నిండు
చిన్నగా అవుతుంది కొంచెం ఏమా
ఎట్ చేయాలో మా అమ్మ తొందరగా రమ్మని చెప్పిన మా మాట్లాడాలి నువ్వు సార్ తోటి నువ్వు రా లేకంటే నెంబర్ పంపిస్తా నువ్వు మాట్లాడు అని చెప్పి
మీరు చూడమే టైం ఏందమ్మా
ఇంకొకా థర్టీ సెకండ్స్ అయిపోద్ది టెన్ అయిది తర్వాత నువవు చేసావా
నేను ఇంకా ఆడ చేచ్చాను నీక అయిపోయినా నీతో
ఆహ ఏ ఇది దిన తర్వాత పనిందా
అవును
ఉ
నా ఇంకా త్రీ కాల్స్ ఉన్నాయి ఏ అప్పుడే ఇప్పు కొట్టాలంగా
అయిపో కొట్ట వచ్చలే
ఇంక ఎప్పుడు ఇంకా ఎనిమిది దాడితే ఇంక ఫోన్ ఎత్తే ఇంక ఎంగుతారు ఇం ఫోన్ మాట్లాడితే ఇప్పుడే ఇ మా నాన్న బయట పోయప్పుడు ఫోన్ మాట్లాడు మళ్ మ మా నాన వచ్చినప్పుడు పోన్ మాట అడున్నా ఇం ఎ అమ్మకి సేవ్ంట పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో ఏ ఏడుస్తుంటారు వీళ్ళ మట్టుకొని ఆ
టెన్ మిట్స్ అయినలే
ఆ కరెక్ట్ అయితే